అక్క క్రీడలు గురించి చెప్పగలవ అక్క నీక ఏదన్నా ఇష్టమైన క్రీడ గాని
నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు కబడ్డీ అయితే ఇష్టం
మ్మ్ అందులో ఎంత మంది ఉంటారు అక్క జట్టు
కబడ్డీలో పదకొండు మంది ఉంటారు
మ్మ్ నువ్వు ఎప్పుడైనా ఆడినావాక హ్ మ్మ్ చెప్పండి అక్క
నువ్వు ఎక్కడైనా టెంపుల్ కెళ్ళావా రీసెంట్ గా
రీసెంట్గా అంటే ఈ మధ్య లేదు ఇంతకు ముందు వెళ్ళానక్క
ఉమ్ ఆ ఏ టెంపుల్ కెళ్ళావు
ఏ టెంపుల్ అంటే శివాలయం అక్క
అవునా
ఉమ్
బావుందా గుడి మొత్తం.
ఉమ్ బాగుందక్క.
ఉహుహు ఇంకెక్కడికి ఎళ్ళలేదా టూర్లకి అట్లా
ఆ ఎక్కడికి వెళ్ళలేదక్క
సమ్మర్ గదా ఇది ఎక్కడికన్నా వెళ్లాల్సింది.
జర్నీ చేయ కూడదని వెళ్ళలేదక్క
అవునా
ఉమ్
తిన్నావా
ఉమ్ తిన్నానక్క
ఉమ్ వ ఉగాది పండగ వస్తాంది కదా ఏం చేస్తున్నారు?
ఇంకా ఏం చే ఇంకా ఏం అనుకోలేదక్క, చేస్తారక్క
ఊహు ఇంకేం చెప్పాలిమా
ఉమ్, ఎడ్యుకేషన్ గురించి ఏమన్నా చెప్పగలవా అక్క, కొంచెం
ఎడ్యుకేషన్ అంటే ఏది ఏదైనా గానీ కొంచెం క్లియర్ గా చెప్ పూ ఏదో అడ ఏం అడగాలనుకుంటున్నావో అది, చెప్పగలవా అంటే ఏం చెప్పాలి.
న్ టాపిక్స్ చెప్పగలవా, అంటే నేను ఇంటర్ చదివాను దాని తర్వాత ఏమన్నా చేసుకోగలన, లేదంటే చదువుకోకున్నా దాని వలన న్న ఏదైనా చేసుకోవడానికి ఏమన్నా
ఇంటర్ వరకు చదివింటే తర్వాత ఏదైనా డిగ్రీ చేయాలి. లా లేదంటే ఇంకా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇంటర్ అర్హత తో ఉన్నవి ఏవైనా అప్లై చేసుకోవాలి అంతే.
అవి ఎలా చేసుకోవాలి అక్క?
నోటిఫికషన్స్ పడతాయి గదా న్యూస్ లో ఏస్తరు గదా, అవేసినప్పుడు చూసి వేస్ కు
ఉమ్
ఉమ్ ఇప్పుడు పోస్టల్ ఆఫీస్ ఇవి ఉన్నాయి, ఆర్ ఆర్ బి వి ఉన్నాయి
ఉమ్
అప్పుడే చేస్ కోవాల్సింది
మ్ ఇప్పుడు పండగొస్తుంది కదాక్క మీరు ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారా
నేనెక్కడా వెళ్ళలేదు ఫెస్టివల్ ఉంది గదా
అందుకనే ఫెస్టివల్ ఉంది అనేసి ఇక్కడికైనా టూర్ కేమన్నా వెళ్తున్నారా ఫ్యామ్లీతో ఏమన్నా అని
ఆ లేదు ఎళ్ళల
ఉహు ఏమన్నా షాపింగ్ గురించి చెప్తావాక్క ఎలా చేయాలి ఏవి బాగుంటాయి అని ఏమన్నా
అంటే ఆన్లైన్ లోనా హఫ్ లైన్ లోనా
ఆఫ్లైనేకా
ఆఫ్లైన్ ఏదన్నా మీక్ దగ్ గరగా ఉన్న షాప్కెళ్ళి బయట్ తీస్కో
ఏవి బాగుంటాయ్ అక్క ఇంతకి అంటే ఇది సమ్మర్ కదా
సమ్మర్ అంటే కాటన్ శారీస్ లేదంటె కాటన్ కుర్తీస్ ఏవనాని కొంచెం కాటన్ వేర్ ఉండవి ఐతేనా అంటే ఫ్రీగా ఉంటయ్ ల్ సిల్క్ వళంటివి ఐతే ఐనా అ కాటన్ కాటన్ కంటే అంత మంచిగుండవ్
ఉ
ఏమి చెప్పండి
అ నాకు ఏవి బాగుంటాయి అంటున్నాను
నీకేవి బావుంటాయో నీక్ తెలియాలి నాకేం తెలుస్తది నీకు నచ్చిన్ చ్చినవీ తీస్కో నీకేవైనా కలర్స్ ఉన్నవి లేనివి నా తె నాకేట్ల తెలుస్తది
ఉ ఉ
ఇంకెం చెప్పండి
నీకే పండుగంటే ఇష్టమక్క
నాకి సంక్రాంతి పడుగంటే ఇష్టం
ఎలా చేసుకుంటావ్ అక్క
సంక్రాంతి ఫెస్టివల్ కి మీరేట్ల చేస్కుంటారో మేమ్ అట్లే చేస్కుంటాం మీరేట్ల చేస్కుంటరు
పండుగ కాబట్టి ఆ రోజు పండుగ రోజు తీపి వంటలు వంటలు చేస్కుంటమ్ ఏ వీలైతే కుదిరితే సినిమాకు గాని ఇలా గుడికి గాని బయటికి వెళ్తామ్
ఓకె
అ
మేమిగా సంక్రాంతి పండుగవస్సాదనం మ్ గా ముందుగానే హౌస్ అంతా క్లీన్ చేసుకొని
ఉహు
ఇంకా అన్ని సామాన్లన్నీ కడిగేసి ఎత్తి పెట్టుకొని
ఉహ్
టే హౌస్ బాలేదంటే పెయింటింగ్స్ వేయిచుకొని ఇంటికి
ఉమ్
ఇంకా డ్రెస్సెస్ కుట్టిచుకుంటాను
మ్మ్ హు అవును
త్ క్లాత్లు ఇంక ముగ్గులేసి రంగులు కావాలిగా కాబట్టి ఏదైనా బయట షాప్ కి వెళ్ళేసి రంగులు తీసుకొచ్చుకుంటాను ముగ్గు
కా మీకు
ఆ రావు మాకి ఇంటి దగ్గరికి రావు తక్కువ అవి వచ్చినా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బయట తీసుకుంటాం ఎక్కువ ఇంటిడి దగ్గర తీసుకో ఆ
ఇంటి దగ్గరకి వచ్చినవే తక్కువ పడతాయి కదా
మా సైడ్ అంత తక్కువ కాస్ట్ కి ఇవ్వరు మేముందుకు బయట తెచ్చుకుంటాము కిరాణా షాపులలో
మాకు ఇంటి దగ్గరికే వస్తాయి తక్కువనా తక్కువనే పడతాయి మాకు మ్మ్ మాకు వస్తానే ఉంటాయి వారానికి రెండు సార్లు అలా వస్తానే ఉంటాయి
మా ఇం మా ఇళ్ల దగ్గర దగ్గరికి వస్తా కాని కాస్ట్ ఎక్కువ అని మేము తీసుకోము బండ్ల మీద వచ్చినవి బయటే తీసుకుంటాం షాపులో కిరాణా దుకాణ పోయి అన్ని తీసుకొచ్చుకుంటాం
మ్మ్
ఇంకా డి మార్ట్ రిలయన్స్ మార్ట్ ఇట్లా వాటిల్లో కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయనేసి ఇంకా ఎక్కుమ అమౌంట్ అయితదని వెళ్ళం. మీకు వాటర్ బాగా వస్సాయా ఎండా కాలం గదా
ఆ వస్సాయక్క
ఆ మాకి ఎండాకాలం కాబ ట్టి వాటర్ సరిగ్గా రావడం లేదు
అవి నైట్ టైం అయితే ఎక్కువగా వస్తాయి నైట్ నుండి మార్నింగ్ వరకు వస్తనే ఉంటాయి ఏమైనా వర్క్ జరుగుత ఉంటున్నా వాటర్ రావు ఆ రోజు అంతేకాని ఎనీ టైం వస్తనే ఉంటాయి అక్క వాటర్
ఏం వర్కు జరిగితే
అంటే ఇప్పుడు మా కు ఇక్కడ సైడ్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి అక్క
ఉ
కాలువలు అందుకు పెట్టడము అందుకు ఆ అలా చేస్తున్నారు కాబట్టి కొంచెము పైపులు అనేవి పోతావి పోయినప్పుడు ఒకటి కొంచెం వాటర్ ఇబ్బంది ఉంటది మళ్ళీ తర్వాత మరుసటి రోజుడికి తయారవు తయ అప్పుడు వస్తాయి తయారు కాకపోతేనా వాటర్ కొంచెం ఇబ్బంది అంతే వాటార్ ఎని టైమ్ వస్తానే ఉం టాయి అక్క
రిపేర్ చేయకపోతే ఇబ్బంది లేదంటే వస్తాయి అంటు మోటార్ లేదా బోర్ ఎసుకోలేదా మీరు
బోర్ ఏం లేదక్క అక్కడ అందరికి మోటు ఒకటే మోటార్లు వేసుకుంటరు బోర్ అనాట్లా ఏం లేవు ఒక
ఉహు మాకైతే బోర్ ఉంది కాబట్టి బోర్ నీళ్ళు వస్తాయి ఇబ్బంది లేదు మాకు వాటర్ ప్రాబ్లం ఏం ఉండదు
పైపులు ఏమన్నా పోయినప్పుడే కానీ రిపేర్ అయినప్పుడే గానీ లేదంటే వాటర్ ఎని టైమ్ వస్తానే ఉంటాయి అక్క పండగ టైమ్ లో అయితేనా ఫెస్ స్టివల్ టైమ్ లో అయితేనా ఇంకా రోజు వసనే ఉంటాయి
అవునా అవును ఎండాకాలం కదా ఇప్పుడు ఒడియాలు ఏం పెట్టలేదా మీరు
ఇంకా ఏం పెట్టలేదక్క
ఉందా
పెట్టాలి ఈ పండుగ ఉంది కదా
ఆ
ఉ
ఇంకా ఫెస్టివల్ కే ఒడియాలేస్తరు కద బాగా
మీరు పెట్ నువ్వు పెట్టావాక్క
పెట్టలేదు పెడుత్ పెట్టాలనుకున్న పిండి ఆడిచ్చుకొని వచ్చినాను బియ్యం పిండి పెడతాను
అవు
వెళ్ళి
ఇక్కడ మేడ పైనే పెడతావా ఎట్లా అక్క
మేడ మీదే పెడతారు ఇంకెక్కడ పెడతారు
కొంతమంది కూడా పెట్టుకుంటారు కదా అట్లా అనేసి
మేడ మీద అయితే బాగ ఎండ తగుల్ తుంది కదా అందుకు
కొన్ని కొన్ని సార్లు ఇంట్లో కూడా ఫ్యాన్ కింద కూడా పెట్టుకున్నా బాగుంటాయి అంటారు. కొంతమంది ఇలా నేను ఈ ట్యూబ్ లలా చూస్తున్నప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు నైట్ టైమ్ వేసుకొని ఫ్యాన్ కింద అయినా పెట్టినా బాగా వస్సాయి అని, చూశాను అందుకనేసి
అవునా సరే అయితే నేను ట్రై చేస్తా ఒసారి
హ్మ్ ఏవేమి చేసరు అక్ వడియాలు
మామూలు ఉడయాలే బియ్యం పిండి ఉడయాలు
బియం పిండి వడియాల అవి కొన్ని టై రకాలు ఉన్నాయి కదా అంటే ఆవిరికి పెట్టి పెట్టడము అట్లా
ఆ సరే అయితే హ్మ్
మసాలా కూడా మసాలా వినా లేకపోతే నార్మల్ వినా కారం వ జీలకర అలాగనా కలర్ పొడివ
ఆ సరే ఆ పెడతాను పెట్టినప్పుడు ఈసారి నీకు చెప్తానే
అ